హలో హాయ్ రా బాగున్నారా
ఆ బాగున్నానక్కా ఎలా ఉన్నావ్
ఔనా బాగున్నాను మీరు పిల్లలందరు బాగున్నారా
ఆ అందరూ బాగున్నారక్కా
అత్తయ్య మావయ్యా
ఆ అందరు బాగున్నారు
ఏం చేస్తున్నావ్ తిన్నారా
ఆ ఐపోందక్క భోజనం
ఉహు ఏం వంట చేసావ్
ఈ రోజు కోడిగుడ్డు కోరొండాను
ఉహు మరి పిల్వలేదు టే మంచిగా తింటారు కోడిగుడ్డు అంటే
ఔనవును
అదే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా మీ ఇంట్లో ఏమన్నా మొక్కలు పెట్టావా టా మీకు ప్లేస్ ఉందా ఏమన్నా
ఆ ఇంట్లో చాల ప్లేసే ఉంది గానీ నాకు కొంచం పెంచాలంటే భయం
ఔనౌను భయం
అదా అది నాకు ఈ పురుగులయ్యీ అంటే కొంచెం భయం
ఉ ఉహు
ఉహు అందుకని నేను ఎప్పనుంచో అనుకుంటున్నాను
ఆ
ఆటికేవో ఉంటాయంట కదా ఈ మొక్కల్ని కొంచెం ఒన్ని మొక్కలకి ఎక్కువ నీళ్ళయ్యకూడదు కొన్ని మొక్కలకి నీళ్లు ఎక్కువుండాలి
ఆ పురుగులంటే పురుగుల మందులు వుంటే వాడొచ్చు కాని మొక్కలకి పురుగులు ఎక్కువ ఏమి ఉండవు చీమలూ, అలాంటియే ఉంటై చిన్న చిన్నయ్ పీడ పురుగులు. అవ్వేం చేస్తయి? ఏం చెయ్యవుకా?
ఔనౌను, నాకు పెద్దాట్రిక్ గురించి తెలియదు. అంటె కొన్నీట్లకు ఎక్కువా నీళ్ళు పోయకూడదంటారు. కొన్నీట్లకేమో తక్కువ పొయ్యాలి ఎక్కువ క్వై పొయ్యకూడదు కదా?
ఔను
ఆకులు ఏవో కట్ చేయాలంట. నా కస్ ట్ల ఏం తెలియదు ఇంట్లో ప్లేస్ ఎక్కువ ఉంది. మేమూ అనుకుంటున్నాం, ఎప్పటి నుంచో
అవునా?
కనీ తెలియదు గదా. సరే, చూద్దాం అనుకున్నం. మీకు తెలుసా అట్ల గురించీ?
ఆ అదే, మా ఇంట్లో చాలా ప్లేస్ ఉంటే మొన్ననే ఒక రెండు వర్షాలు పడ్డాయి గదా అనేసి, అన్ని గింజలు కొనుకొచ్చేసి పెట్టామూ.
ఆ
కొన్నేమో నాక్ తెలిసినయా వాళ్ళుంటే, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కొన్ని గో గోంగూర కోసం గోగుల్కెల్లాము ఒక మడిలాగ జేసి ఊ, ఇంకొకా దాని పక్కనే తోటకూర గుంజలూ చుక్క కీర గింజలూ పెట్టాము. ఆ మళ్ళీ అవి వస్తయో రావొ కనీ, మనమ్ అయితే పెట్టుకున్నాం అనుకో, మన ఇంటి మందమైన ఎల్ తై కదా.
అవునవును, ముందైతే ఒకసారి ప్రయత్నించాలి లే
ఆ చుక్కుడు గింజలూ ఆ సొరకాయ్ గింజలు, కాకర గింజలు అన్ని పెట్టాను. మొన్న రెండు వ ర్షాల్ బడ్డాయి గదా అనేసీ
ఆ
ఆ ఇగ మనం ఇం ట్లో పండిచ్చుకున్నయి ఏ మందు ఉండదు. బయట వాళ్ళు అమ్మే వాటికి మందుల ద్వారా పండిస్తరు. కాబట్టీ, వాటికీ మనం తిన్నా, మనకి అవి మంచిగ ఉండదు ఆరోగ్యానికి.
అవును, ఈ మజ్య అన్నీ అవే అయిపోతున్నాయి కదా.
ఆ అన్ని కల్తీ అయిపోతున్నయి. అందుకనే ఇంకా ఆలోచించి, మా ఇంత చాలా ప్లేస్ ఉంటే
ఇవ్వేస్తుంది ఏం
అవునవును, ప్లేస్ ఉంటే ఇంగ ఇలా చేసాం మొన్న నే నీక్ చెప్దామనీ ఒక్కడే అన్ ప్రయత్నం జేస్తావేమో! చెయ్ అనేసి
అవును నాకు
ఏం కర్రీ? ఆయ్ ఏమన్న మొక్కలున్నవియా మీ ఇంట్లో?
ఆ పూల మొక్కలే ఉన్నాయ్. మందార మొక్కలే ఉన్నాయ్.
ఆ ఇంకేమ్ లేవా? గులాబీ అలాంటివి.
చిన్ చిన్న గులాబీ ఉంది కానీ, ఎండకీ
ఆ అయ్యో నీళ్ళు పోయాల్
పోసాము
ఉమ్మ్
కానీ అయినా అలాగే ఉంది, అంటే మాక్ కొంచెం నీళ్ళు ఇబ్బంది.
ఆహా
ఉమ్మ్
మా అప్పుడు నా నీళ్ల ఇబ్బందే కానీ, ఇంగ వర్షం పడితేనే మాకైతే అన్ని చెట్ ట్లు ఉన్నాయి మా ఇంట్లో. మేము అన్ని పెంచుతాం పూల చెట్లు, కొ మా ఇంట్లో కరివేపాకు, కొబ్బరి చెట్లు
ఆ
ఆ అన్నీ ఉంటాయిరా మాకు మంచిగా, మేమైతే బయట ఏం తెచ్చుకోము ఎక్కువ శాతం.
అదేమంచిది
ఆ ఇప్పుడు వర్షం పడ్డది గాదా, మాకు బచ్చలాకు ఆ కాకరకాయ తీగలు వస్తాయి గదా, కాకరకాయలు కాస్తాయి ఇంట్లోనే. మాకు
ఒక అలా బలే ఉంటాయి ఇంట్లో కాసినయ్
అవును అసలు చిన్న కాకరకాయలు అయితే, ఎంత టేస్ట్ ఉంటదో వండుకోవాలి కానీ.
బయటవి ఆ టేస్ట్ రావు ఎందుకో గాని, ఇంట్లో అయితే చాలా బావుంటాయి.
అవును, ఉమ్ ఉమ్ ఏమైనా ఇంట్లోనే ఉంటాయి మాకు ఆ గానం కూరలు
ఎలా ఏసారు
కాకరకాయలు విత్తనాలు అవి ఇంతక్ ముందుయ్ కాయలు కాసేసి, పండిపోయి పడిపోతాయి కదా
ఉమ్మ్ ఉమ్
అవ్వి అవే మొలకలు ఒచ్చేస్తాయి, ఇప్పుడు వర్షం పడ్త్ తే ఎమ్మటే అవే మొలకలు ఒచ్చేస్తాయి, మనం పెట్ట అవసరం లేదు.
ఆహా మీరు ఎయలేద అవ్వే ఒచ్చేసినయా
ఆ అవును ఆ పాత మొక్క వల్ల, అయ్యే ఒచ్చేసాయి ఇంగ మేము కూడా ఎప్పుడైనా బయట్ నుంచి తెచ్చినయ్ గాని, ఇంట్లో గాని కాకరగాయలు ఓ వండటానికి తెస్తాం గదా. అవి కో కోసి బయట పడేస్తాముగా గింజలు కొన్ని అవ్వి ఇ వి
అవునవును కోర కోసినప్పుడు, తీసేసినప్పుడు పడేస్తాం బయట
అవ్వి కూడా మొలకలు ఒచ్చేస్తాయి అనమాట వర్షానికి
మాకలా గుమ్మడిపాదు ఒచ్చింది ఇంట్లో
అవునా గుమ్మడి పాదు మంచిదే కాయ
మా తోటలో ఒచ్చింది, ఒస్తే మాక్ కోసుకునే అవకాశం ఎవరు ఇవ్వట్లేదు
ఆహా
మేము ఎలా లోపల ఉంటాం కదా, తోటలో ఎవరోచ్చిన కమ్ముని బయట తక్కువ్ గదా, ఈ ఎండకు వెళ్ళట్లేదు వాళ్ళే తీస్ కెళ్లిపోయారు తర్వాతై ఊ రావడం వల్లే ఏంటో మరి, దిష్టికి ఏంటో ఎండిపోయినట్టు అయిపోయినాయి, ఎంత నీల్పెట్టినా
అవును కొన్ని చెట్ల దిష్టి తగిలితే కాయలు కూడా కాయవంట, బీరకాయలు, సొరకాయలు
అవును మాకు మా గుమ్మడి పాద అలాగే పోయింది
ముందు ఇష్టపడితే కాయలు కాయవని కొంతమంది వాటికి ఈ ఎంత చేస్తారు
అవునవును బొప్పాయి చెట్టొచ్చు చ్చింది అది అలాగే పోయింది
ఆహా మాకు మామిడికాయలు కూడా ఈ సంవత్సరం మేము బయట కొనుక్కోలే మా చెట్టుకాయ లే మాకు సరిపోయాయి
ఆ అలా అయి భలే ఉంటాయి ఇంట్లో పెంచినయ్
ఆ అవి కోసి ఇంకా మాగ పెడితే ఇంకా పిల్లలు తిన్నారు ఈ సంవత్సరం మంచిగానే
మీరు గడ్డిసేన ఇలా గడ్డిలో తట్లో పెట్టి మాగేస్తారా
ఆ అలాగే ఇంకా సేమ్ గడ్డ వేసి మాగ పెట్టేసాం ఒక బస్తలో ఏసి
ఉమ్
మాగిపోతే మాకు చెట్టుకి కూడా కబ్బరి కొబ్బరికాయలు కూడా కాసాయి ఈ సంవత్సరం
అ
ఉమ్ మాకు సరిపోని ఉంచుకొని మీ ఉన్నయి వేరే వాళ్ళకి ఇచ్చేసాం మేము
అవునా
అట్లగాని ఇంట్లోయె చెట్లు పెంచుకుంటే మంచిగా మనకి సరిపోను కొని వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు
అవునవును మా తాతయ్య అలా పెంచుతారు ఇంట్లో మొక్కలన్నీ కూరగాయలు వంకాయలు నిమ్మకాయలు
ఆ ఈ రోజుల్లో అసలు ఎవరు చె మొ మొక్కలు పెంచకపోవడం వల్ల కూడా మన వాతావరణంలో వేడి ఎక్కువయిపోయి మనుషులు తట్టుకోలేకపోతున్నారు
అవును చాలా తేడాలు వచ్చేసినాయి
అందుకనే ఇంట్లో ఉండాలి మొక్కలు అసలు వేప చెట్టు అలాంటివి ఉ తె నీడ మనకి ఆక్సిజన్ వస్తది నైట్ పూట గాలి కూడా వస్తది మంచిగా మనకి
అవునవును
ఆ అందుకనే మొక్కలు పెంచుకుంటే మంచిదనీ మేము ఎ
పెద్ద పెద్దవి తప్పితే ఇప్పుడు చిన్న మొక్కలు ఏమి లేవు అంటే తోట కదా కొబ్బరికాయలు ఆ చెట్ కొబ్బరి చెట్లు వేప చెట్టు మామిడికాయ చెట్టు ఉంటది
ఉమ్
ఇంతె కొంచెం చిన్న చిన్న చిన్నవి అంటే పూలికి దేవుడికి రోజు పూజ చేసుకుంటాం కదా అందుకు మందార మొక్కలు ఏసారు
ఆ హ
మాకు ఆవులు కూడా ఎక్కువ బయట ఏస్తుంటే అవి తినేస్తున్నాయి
అవునా
ఉం ఇప్పుడు ఉంటాయి కదా ఇంక ఇక్కడే ఉంటాయి ఆవులయని అంటే పెంచి మళ్ళీ తినతుంటే బాధగా ఉంటుంది
మందారం చెట్లు ఏ ఉన్నాయా మీ ఇంట్లో ఏమన్నా
ఆ ఉన్నాయి తెల్ల మందారముని పింక్ అదే పింక్ కలర్ మందారము ఉన్నాయి
అవున ముద్ద మందారం ఉందా ఎర్రది
ముద్దమందారం లేదు
అయితే దానికోసం వెతుకుతునం మా ఇంట్లో రెక్కమందారం ఉంది కానీ ముద్దుమందారం కావాలి ఈ వర్షాలకి పెడదాము అనుకుంటున్నా ఎ ఎక్కడ దొరకట్లేదు అది అసలి బాగుంటది ముద్దమందారం కదా
అవును చాలా బాగుంటుంది
ఉమ్ ఆరెంజ్ కలరు రెడ్ కలరు చాలా కలర్స్ ఉంటాయి అందులో
అవును చాలా ఉంటాయి బాగుంటె పువ్వు కూడా కనిపిస్తుంది చెట్టుకి నిండుగా ఉంటాయి
అదే అదే మా ఇంట్లో రెక్కల మందారం ఉంది కాని ఆ మొక్కలు లేవు
మా వేరే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి గాని ఇక్కడయితే లేవు
అవునా
ఉమ్ ఇక్కడ పె ఇక్కడ లేవు అంటే మొన్న అప్పుడు తినేసినయి ఆవులని ఇంక మేము తేలేదు ఈ మధ్య ఇదొక ఒకటి స్టార్ట్ చేసారు తెలుసా ఇప్పుడు ఇప్పుడు పండగ అదే పుట్టినరోజులకి అట్లికి కి గిఫ్ట్లు ఇవ్వడం మానేసి మొక్కలు ఇస్తున్నారు
అవునవును నిజంగానే నేను కూడా చూసా
మా అల్లుడు పుట్టినరోజుకి అలా మొక్కలు ఇచ్చారనమాట
ఉహు అదే అదేలే అంటే
చాలా చేస్తున్నారు అలాంటివి ఏమైనా చేస్తే ఈ గిఫ్ట్లు అయ్యి మానేసి
అవును అంటే ఈ రోజుల్లో మొక్కలు అన్ని ఉన్నయి కొట్టేస్తున్నారు కానీ ఎవరు పెంచడానికి చూడట్లేదని ఇంగా ఇలా ఇస్తే అన్నా కొంచం సరే పెంచుతారని ఆ మొన్న నేను ఒక హై బ్రెడ్ గులాబీ చెట్టు ఒకటి దొరా కొనుక్కొనొచ్చి పెట్టాను రెడ్ కలర్దీ అస్సలు మం పూసింది రా మొన్న పువ్వైతే ఎంత సంతోషం అనిపించిందో నాకు
అయి కొయ్యబుద్ధి కాదు అలా నిండుగా ఉంటే
ఔను అస్సలు ఆ చెట్టుకే ఉంచుతా నేను కూడా చూస్తా ఉంటే భలే కనిపిస్తది
అలా ఉండి ఎండిపోయేలో పు ఎండిపోయాక మనం తీసుకుని ఎమన్నా చేయొచ్చు కానీ అలా చెట్టుకున్నప్పుడు కొయ్యాలంటే అసలు మనస్సొపదు
ఆ అస్సలెంత బాగుందో పువ్వు ఇంకా మళ్ళీ నెక్స్ట్ అలా పూస్తాయో లేదో కానీ ఫస్ట్ తెచ్చినప్పుడైతే బాగా పూసింది పూవ్వు గులాబ్పువ్వు
అలా ఎవరైనా చూస్తే దిష్టి తగుల్తదీ
ఆహా
చెట్టు నిండా పూల్కే
అదే అదే కాని మనం బైట తెచ్చిన ఎక్కురోలుండవంట మరి
ఉండవు ఉండవు ఎందుకంటే అవి వాళ్ళు దాన్ని మందేవో కొడ్తారంట
అదే అదే అక్కడ ఉన్నంతసేపు ప్రాణం వస్తది ఆ ఇప్పుడు మరి తర్వాత పూస్తదో లేదో చూడాలి ఇగ ఆ చెట్టు మరి
ఆ అవును
మీరేం పెట్టారా చెట్లు మరి
లేదు లేదు మా బాబుకి వాళ్ళ పాఠశాలల ఎవరో ఇచ్చారు పుట్టిన్రోజుకి
ఉమ్ హ్ హు
గులాబీ ఇంకోటేదో ఇచ్చారు అవే ఈ సారి ఏసాం గానీ ఇంక మేమేం తేలేదు ఎండ తగ్గాక కొంచెం
ఉమ్ సరే సరే మరి
ఆ సరే అక్క ఉంటా